హెలో హలో ఎలా ఉన్నారండి ఆ బాగున్నాను మీరు బాగున్నార
బాగున్నానండి మరి ఏంటి మీ వీధిలో ఏదో సౌండ్ విన పొడుతుంది ఏదో ఏదో హంగామ చేస్తున్నారు ఏంటది
మా వీధలోన
అవున
ని పక్కడిస్టబేర్ గా ఉంది చూస్తున్నారు
ఆ వస్తున్నాండి ఆ తిన్నానండి మీరు తి మీరు తిన్నారా
పక్కకు రండి ఎక్కడై పక్కన డిస్టబెన్స్గా ఉంది. దయచేసి ఆ అవునండి. ఉమెన్స్ డే ఈ రోజు అవునండి. మ్
ఇంకేటి విశేషాలు ఉమెన్స్ డే గురించి
ఈ రోజు ఇక్కడ మహతి ఆటూరం దగ్గరికి వెళ్ళాను. సో అక్కడ ఉమెన్స్ డే ప్ ఫంక్షన్ చేస్తే అక్కడికి వెళ్ళి ఫంక్షన్ చేసి ఇంతకు ముందే వచ్చానండి. ఇంటికి క్కడ్ చాలా బాగా సెలబ్రేట్ చేశారండి ఉమెన్స్ డే
ఆ ఏమేం చేశారు అంటే స్పీచ్లు చాలా మంది పెద్దవాళ్ళోచ్
అవునండి మీద నిజమే వచ్చారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు వాళ్ళ గురించి అంటే ఆడవాళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉంటే చాలా గర్వంగా అనిపించిందండి మాకు ఒక అమ్మాయి ఒక అమ్మాయి గురించి చెప్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించిందండి మీకు